హలో హలో
హలో
హలో బాగున్నారా ఆ వాయిస్ వినిపిస్తుందా అండి ఆ వినిపిస్తుంది కొంచెం మీరు సౌండ్ పెంచండి నాకు వాయిస్ కర్ వాయిసు పెంచేఉంది
ఏ వాయిస్
మీ వాయిస్ చాలా తక్కువ వస్తుందండి వినిపిస్తుందా ఇప్పుడు ఆ పర్లేదు ఇ ఇప్పుడు బాగున్నారా ఆ బాగున్నా మీరు బాగున్నారా ఆ బాగున్నామండి తిన్నారా చెప్పండి ఆ ఎంతకు ముందు తిన్నామండి మీరు తిన్నారా ఆ తిన్నామండి ఏం కర్రీ చేసిండ్రు మేమా ఎగ్ చేసినమండి అవునా మీరు సేమ్ నేను కూడా ఎగ్గే చేసినా
అవునా
అవునా తిన్నారా అందరు సార్వా ళ్ళు ఆ తిన్నామండి మీరు తిన్నారా
హా అందరం
ఆ అందరం ఇప్పుడే తిన్నామండి పిల్లల దయిపోయిందా వర్క్ హోం వర్క్
ఆ అయిపోయిందండి ఇప్పుడే పడుకోడానికి రెడై పోయి పడుకున్నట్టునారు అవునా ఇగ వాతావరణం కూడా అట్లనే ఉన్నది లేండి
అవునండి
అవునండి బాగా వేడైతుందండి అవును ఇప్పుడే ఇంత వేడవుతుంది అంటే ఇంకా ఏప్రిల్ లో మే లో అయితే ఇంకా చాలా వేడి అయిపొద్దేమో అవును అదే అనిపిస్తుంది అసలు వర్షాలు కూడా అట్లనే పడ్డాయి ఈసారి ఇవీ హుం అదే అండి వర్షాలకు తగ్గ ట్టేఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి అదే ఈ వర్షాల వల్ల కూడా మొత్తం అసలు ఎట్లా వర్షాలు పడ్డాయో ఈ ఇది కూడా అట్లనే అవుతుంది మొత్తం అవునండి ఆ వర్షాలు అట్లనే ఉండే ప్లస్ పంటలు కూడా అట్లానే అయినాయి ఈసారి వర్షాలు ఎక్కువ పడడం వల్ల ఆ పంట నష్టం అనేది జరిగిందండి బాగా ఆ మా సైడ్ అయితే అవును ఇక్కడ కూడా అసలు అప్పుడేమో పత్తి తీద్దాం అంటేనేమో అసలు రాలేదు అవును రాకపోయే సరికి కైకుల్లోలు అందరు మొత్తము అయిపోయిందని ఎటోల్లటు వెళ్ళిపోయిండ్రా ఇక ఇప్పుడైతే ఔనౌనౌను ఎంత షార్టేజ్ అయిందంటే అసలు దొరకడమే కస్టమయితామ్ది మళ్లి అవును చాలా ఇబ్బంది అయితుందండి హా పోనీ మరి ఇప్పుడు పత్తులు లేదా అంటే మస్తు పత్తులు పలిగి ఒక్కొక్కరు ఎంత అవి ఆవులు అవి ఇవి అన్నీ కానీ బాగా పలిగినాయి కానండి వేట ఏం వస్తలేదు దాని బరువు అనేది ఎండలకి మొత్తం దాని తేమ అనేది పోయిందండి అవును ఎండలకు తేమ అనేది పోయి మొత్తం ఇదయిపోయింది అ పత్తి ఏరడానికి ఎక్కువ మంది వస్తలేరు అదే
హుమ్ వాళ్లకుడిగా లాభం లేదు కదా అంటే కొంచెం ముందు కింట
ముందు కింటాలు అట్ల ఏరేవారు కదండి ఇప్పుడు ఇ ఇరవై ఐదు ముప్పై కిలోలకి వాళ్ళకి లాభం అనేది లేదు ఇ లేకుండ పోయిది హ్మ్మ్ అదే లేదు ఈ ఎండలకు ఆ చేడ్లలకు వెళ్ళలి వేరాలన్నా కూడా ఇబ్బంది ఎంత అవునండి బాడీ మొత్తం అంటే మొత్తం డిహైడ్రేట్ అయి హటేట్ అయిపోతుంది అసలు మనకు ఇంట్లో ఉండే వాళ్ళకే ఇబ్బంది అవుతుంది వేడికి అదే కదా ఇంకా చేలలకి వెళ్ళి వర్క్ చేయాలనంటే ఇంకా ఇబ్బంది
చ
చాలా ఇబ్బంది అండి అసలు ఇంకా ఈ ఎండలు ఇంకెంత ఉంటాయో ఇప్పుడు ఈ మార్చి కే ఇంత గనం ఎండలు ఉన్నాయంటే ఇంకా ఏప్రిల్ మే లో ఎంత ఉంటాయో అని అనిపిస్తుంది ఈ సంవత్సరం చాలా ఎండలు వచ్చేటట్టు ఉన్నాయండి అవునా ఇప్పటికే ఫ్యాన్ కూలర్ లేంది అసలు బంద్ చేస్తలేరు ఇంట్లో వామ్మో పిల్లలు అయితే కూలర్ లేకుండా పడుకుంటా లేరండి అవునండి అస్సలు పడుకోట్లేదు అమ్మా ఎంత ఇబ్బంది అయితందంటే ఇవ్వరు బాగా ఇచ్చేస్తారు మరి ఆ వర్ష లు ఎట్లా ఉన్నాయో ఎండ కూడా అదే రేంజ్ లో ఉండేటట్టు ఉన్నది
అవునవును అప్పుడేమో వర్షాలు ఎక్కువ వచ్చి పంటలు పోయినాయి మళ్ళీ ఇప్పుడేమో కరెక్ట్ పంట చేతికి వచ్చేసరికి ఇప్పుడు తీసే అంటే పత్తి తీసే వాళ్ళు ఎవ్వరు లేరండి
వాళ్ళ ఎవరు లేరండి అదే పత్తి తీసే వాళ్ళు ఎవరు లేదు కైకిల్లలు షార్టేజ్ అయిపోయిన్రు ఇంకా ఉమ్ అదే కదా ఇబ్బంది చాలా రైతుల అయితే చాలా ఇబ్బందిలు ఫేస్ చేస్తున్నారండి అన్నారు కొన్ని చేన్లు అయితే అసలు వదిలి పెడుతున్నారట పోని అని వదిలేస్తున్నారా మా సైడ్ కూడా సేమ్ అండి ఇక దొరకక పదిలేస్తున్నారు అట్లనే ఉమ్ దొరకకుంటే ఏం చేస్తారు ఇంకా ఏంటంటే సగం రేటు కి వాళ్ళకి సగం రేటు వీళ్ళకి అన్నట్టు అట్లా ఏర్పిస్తున్నారండి అదే కదా మా సైడ్ అయితే ఉమ్ అట్లయినా కూడా ఇక ప్చ్ ఏం లాభం లేదు ఆ అట్లా లాభం లేదు కాని ఇక మొత్తానికి వదిలేసుడు ఎందుకని చేన్లో ఉంటే అట్లా చేస్తున్నారు చేన్లో ఉంటే అయ్యో పోతది అన్న బాధ తోని ఆ ఆ ఏర్ పియ్యడం అంతే
ఈ సంవత్సరం ఇంకా రేట్
ఇంకా రేట్ కూడా ఎక్కువ ఏమి లేదు అండి మా సైడ్ అయితే ఇక్కడ కూడా అంతే అండి రేట్ ఏం లేదు ఏమంటే పాపం రైతులకు బాగా ఇబ్బందులో రైతు కష్టం మే దప్పించి ఆయన ఏం లేదు ఏం లేదు ఫలితం అనేదియితే ఏది లేదు మొత్తం అంతే ఆడికి ఆడికి అన్నట్టుగా
ఇంకా అండి మీస్
ఇంకా అండి మిస్ అయ్యన్ వాతావరణం మేలేనా వాతావరణం ఇక అంతే అండి ఎండ ఇ ఇప్పటి నుంచళ్లే ఫ్రిడ్జ్ లో నీళ్ళు స్టార్ట్ చేస్తా మా సైడ్ కూడా బాగా ఎండ ఉంది
పిల్లలు
పిల్లలు స్కూల్ కి వెళ్ళి వచ్చే వరకే అలసిపోతున్నారండి అలసిపోతున్నారు అవును ఆ అదే ఓ మా సైడ్ కూడా పిల్లలు స్కూల్ కెళ్ళొచ్చేసరికి అలిసిపోతారు ఉమ్ మళ్ళా వెహకిల్లో వెళ్ళి వెహికల్లో వస్తారు కదాండి దూరం ఉంటది కాబట్టి ఆ అదే వెచ్చ ఆ హా ఇగ వాటర్ లే వాటర్ తోనే పని
అది ఎక్కువ వాటర్ తాగుతున్నారండి పిల్లలు అసలు
పిల్లలు అసలు అలవాటు అయిపోతున్నారు అవునవును
ఏ ఫ్రిడ్జ్ వాటర్ కూడా హెల్త్క్ మంచిది
ఏ ఫ్రిడ్జ్ వాటర్ కూడా హెల్త్ కి మంచిది కాదనేసి ఒక కుండ తెపిద్దామనే సి చూస్తున్నామండి మేము బెటర్ చాలా బెటర్ మేము కూడా ఎండాకాలం వచ్చిందంటే అసలు ఫ్రిడ్జ్ల వాటర్ అసలు యూజ్ చెయ్యం
అవునా అదే కుండల వాటా ఆహా రంజన్ బెడితే
కుండల వాట్ ఆహా రంజన్ పెడితే బాగుంటదండి రంజన్ వాటరే మొత్తం మేము పిల్లలు అందరు కూడా రంజాన్ వాటరే తాగుతాం ఇంకెవరనా వస్తే కూడా వాళ్ళు ఫ్రిడ్జ్ వాటర్ అట్లా అలవాటు ఈ రంజన్ వాటర్ ఇత్తే ఇవే బెటర్ అని తాగుతారు ఇక ఇప్పుడు అదే ఒక టూ త్రీ డేస్ కొంచెం అది అలవాటు అయ్యే వరకి ఇబ్బంది అయితది కాని తర్వాత అదే హెల్త్ కి మంచిదండి ఇప్పుడున్న హెల్త్ ఇషేస్ కి ఇప్పుడు కు రంజాన్ వాటరే బెటర్ హు ఇప్పుడున్న వాటికి మనం కూడా కొన్ని కొన్ని అంటే నార్మల్ పా పాత పద్ధతులు వాడు మన హెల్త్ కూడా కొంచెం మనం కాపాడుకున్నట్టు ఉంటదండి అసలయితే ఒకప్పుడు ఆ కుండల లల్లనే వంట చేసుకొని తినేవాళ్ళు ఎంత హెల్దీ అంటే అది ఆ అవునవునండి అంతా హేల్ అది హెల్దీ కూడా ఉంటదండి టేస్ట్ కూడా ఉంటదనేసి మా నానమ్మ చెప్పేది అవును
కానీ ఇప్పడు ఇగ మనం మొత్తం రైస్ కుక్కర్లు గ్యాస్
ఇప్పుడు ఇగ మనం మొత్తం రైస్ కుక్కర్లు గ్యాస్లు కానీ అప్పడిదే మళ్ళ ఇప్పుడు ట్రెండ్ మొత్తం కుండలల్లనే వంట చేస్తున్న అవునండి ఇప్పుడు అందరు మ ళ్ళీ కుండలు అవి వంట చేస్తున్నారండి కుండలల్లనే వంట చేసుకు న్నారు ఎందుకంటే వాటితోని చాలా మట్టుకు
బెనిఫిట్స్ ఉంటాయి మనకి
బెనిఫిట్స్ ఉంటాయి మనకి తక్కువ అవుతున్నాయి అండి చేసి దాంట్లనే కుండలనే అవి కూడా చాలా ఇంత ఎంత చేస్ ఎంత బాగా చేస్తున్నారు తెలుసా ఆ సేమ్ మన గంజు లెక్కనే
మా దగ్గర మార్కెట్ లో అమ్ముతున్నారండి అట్లా
మార్కెట్లో అమ్ము తున్నారండి అట్లా తెచ్చుకుందాం అనిపిస్తుంది కానీ కానీ ఇంక ఏంటంటే గ్యాస్ మీద వండే సరికి అవి పగిలిపోతున్నాయే అవును పొయ్యైతే బాగుంటది ఆ కా కట్టేల పోయైతే కొంచం ఏంటంటే సైడ్ మొత్తం అంటే మంట వస్తది అది దానికి కవర్ అయితదన్నట్టు కట్టెలపోయైతే బాగుంటది ఇది గ్యాస్ వచ్చేసరికి ఒకటే దగ్గర మంట వచ్చి అది పది చిట్లి పోతున్నాయండి పోతాయి అవున కట్టెలపోయి అయితనే బాగుంటది అదే మేము కూడా కొన్ని అలవాటు చేసుకోవాలనుకుంటున్నాం పాత పద్ధతులు చాలా బెటర్ మేమైతే ఇప్పటి కంటిన్యూ చేసేస్ తున్నం ఇంకా అదే పిల్లలు చిన్నగున్నరు ఇప్పటి నుంచే కొన్ని కొన్ని అలవాటు చేసుకుంటే వాళ్ళకు కూడా అలవాటు అయితది అనేసి చూస్తున్న చాలా బెటర్ ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ రాకుండా మెయిన్ అవ్వే
అల్లే ఇంకా మన
ఇంకా మన పెద్దవాళ్ళేవరనుంటే వాళ్ళ దగ్గర నుంచి అడిగితే ఆరోగ్య ప్రయోజనాలేమైనుంటే అడిగితే బాగుంటదని నేన అవునవును అసలు వాళ్ళున్నట్టుగా మనం లేము, తెలుసా? అవునండి ఆ వాళ్ళు ఒక్కరు ఇప్పటికిీ కూడా ఇప్పుడు వాళ్ళ కష్టాలప్పట్లో కాళ్ల నొప్పులనేటివి కూడా లేకండిండి మనకిప్పటి నుంచే మొత్తం అన్నిీ కాళ్లనొప్పులు ఏం అసలు దేన్ని మనం తట్టుకోలేకపోతున్నాం. మనం జస్ట్ ఒక టూ త్రీ మేట్స్ ఎక్కే వరకు మన కాయా మొత్తం అది ఇదన్ని వచ్చేస్తయి. ఆ అవును వాళ్ళ చూడే వాళ్ళ అసలప్పుడు మల్లది ఏంటంటే అప్పుడు జొన్న గడ్గా తినడము రాగి అట్లా హెల్త్ ఫుడ్ అంటే ఆరోగ్యకరమైనటువంటి భోజనం తీసుకోవడం వల్లవా కొంచెం కొంచెం గట్టిగుంటుంది ఆ అవునండి
ఇప్పుడు ఇదో పురుగు అదో పురుగు పడందనేసి ఎక్కువ
హోస్ మందులెక్కువ చేస్తున్నారు. హ్మ్మ్ అదేమో నాచురల్ గా ఉండేది. ఆ అవును ఇప్పుడేంటంటే ఒకటే రకమైనటువంటి పంట ఎక్కువ వేయడం వల్ల భూములు కూడా మనకెక్కువ అంటే ఎక్కువ పంట ఇస్తలేదండి. అప్పుడు ఏంటంటే మొత్తము నేచురల్ గా అన్ని కూడా ఆ అవునవును పండిస్తుండే అవి తినడం వల్లే చాలా హెల్తీ ఫుడ్ గదా అది ఆ అదే కదండీ అసలసలు మందులు లేనిదే అసలు పంటలే పండవు. ఇంకేంటంటే అప్పటి వాళ్ళు ఎక్కువ ఆయిల్ వాడకపోతుండే. ఇప్పుడు మొత్తం ఆయిల్ లేకపోతే పిల్లలు ఎవ్వరు తింట లేరు. హ్మ్మ్ అదే మనక్కూడా అదే అలవాటయి పిల్లల్ని ఏం అనేటట్టు లే అంతే కదండి. అది చల్ చ పెరుగు గాని ఆ అది అంతా గూడా వెన్న, తేనె నెయ్యి అన్ని ఇంట్లోనే చేసుకొని బాడీకి అంత ఎక్సర్సైజ్ అయ్యేదండి. వాళ్ళు ఇంట్లోనే తయారు చేసుకునే వాళ్ళు
అదే కదండి ఇప్పుడు మనం మొత్తం తాం బయట నుంచి తెచ్చుకుంటున్నాము దాంట్లోన్నిీ నిీలువ ఉండడానికి అన్ని కెమికల్స్
అవునండి అందుకనేమో అండి వంటలు కూడా టేస్ట్ ఏముంటలేవు అసలప్పుడు అప్పుడు వాళ్ళు వండిన వంటలే